హలో
ఏం చేస్తన్నావు బాగున్నావా
బావున్నా ఇల్లుడుస్తన్న
అయిందా పనులు
పనులు అయితా నాయి మెల్లగా తది ఎస్
సాయంత్రం పనులు మొదల పెట్టిండ్ర
ఉమ్ మీ పనులైనయా సాయంత్రం పనులే మీ పనులు అయి
మై కాడ ఇయ్యలే కాలే కాలే చెయాలి ఎన్ చేస్
ఇల్లు ఉడుతనా
ఇంకా ఏం వంట చేస్తావు ఇప్పుడు
కాకరకాయ పొయ్యి మీద యేసి ఇల్లుడుస్తన్న
కాకరకాయ ఫ్రైయా పులుసా
ఫ్రైయే
ఇంకా పప్పు చేస్తావా
పప్పు చెయ్య ఏమో మరి వీళ్ళు తింటరో తినరు అడిగి చెయ్యాలి
అవునా గిన్నెల్ తోముడు అయిందా
బయటేసిన తోమాల ఇంక
ఉ హు మరి ఫ్రై చేస్తే కాకరకాయలని కొంచెం ఉప్పులో నానబెట్టలేదా డైరెక్ట్ వేసేసిండ్రు
ఉ
అ అవునా మేము అంతా చెయ్యము ఫస్ట్ కాకరకాయలు కడుక్కకొని ఆ వీటిని రౌండ్ అన్న ఇట్లా కట్ చేసుకుని కొంచెం సేపు ఉప్పేసి ఉంచి
ఊ
అది గట్టిగా పిండేసి అప్పుడు వేయించుకుంటాం చిప్స్ లాగా ఫ్రై చేస్తాం లాస్ట్ కి ఉప్పు కారము చల్తాము కొందరు కొందరు కుడుక పొడి కూడా చల్లుకుంటారు
మసాలా ఎయ్యరా
ఇక మసాలా ఇయ్యము ఆ చిప్స్ కదా అవి ఫ్రై అంటే పప్పు అంచుకు
తుమ్మ సౌండ్
మీరు అట్లా చేయరా ఉ హ మధ్యాహ్న మేం కూర చేసిండు
మధ్యాహ్నం ఏమన్లే పొద్దున్న టిఫిన్ చేసినాం
ఏం టిఫిన్ చేసాడి ఈరోజు మేం కూడా సేమ్ ఇవాళ ఇడ్లీ చేసినాం
నైట్ బెండకాయ కూరుంటే
అదే మధ్యాహ్నం అయిందా
నా బిడ్డ నేను ఒక్కపొద్దు కదా
ఎప్పుడు నిన్నన
ఈ రోజు
ఈ రోజు మీరు కూడా ఒక్క పోద్దే కదా
ఆ నా బిడ్డ కూడా డాడి అందుకు బిడ్డ పడతది
ఓహోహో మీ బిడ్డకు హెల్త్ బాగుందా
కొంచెం తగ్గినని తలనొస్తుంద అంటుంది హాస్పిటల్ తీసుకోవాలి తల కాయనొప్పికి అ
అవునా ఏదన్నా తలనొప్పి టాబ్లెట్ అయ్యాకపోయిండు
చేసిన కూడా తగ్గుతలేదు న్ పోవాలి హాస్పిటల్ కు
తాగిండ్రా
టీ తాగిన మీరు తాగిండ్రా
ఇప్పుడేదాగిన
నార్మల్గానా లేకపోతే ఏమన్నా స్నాక్స్
స్నాక్స్ ఏం లేదు కొన్ని అందులో అటుకులు వేసుకున్నాం పాతకాలం లాగా బోలో సౌండ్
ఆహా
ఖాళీగా ఉన్న టైం పాస్ అని ఒక్కదాన్నే ఏమేం చెట్లు పెట్టిండ్రు మీరు
ఏం పెట్టలే మార్కెట్ క వెళ్తాఅనారు వెళ్ళిండ్రా నిన్న
వెళ్ళలేదుగా రేపు సండే కదా ఒక రోజు చూసుకుంటే
ఉ
అయిపోతుదని ఏం వెళ్ళలేదు ఇక
రేపు ఎటైనా పోతుండ్రా ఇంటికాడనే ఉంటుండ్రా ఆ ఆ
మాకే కొంచెం తోటకూర వెళ్తుది కానీ ఇక వండలేదు
చెట్లున్నాయి మీకు
ఒక చెట్టు ఉండే దాని తీసేసిండు అయి అతే దాని గింజలన్ని పడిపోయినాయి ఆయన అక్కడ పచ్చి పచ్చిగా వాటర్ పడుతున్నది అయితే ఇక చెట్లు మలిసినయి రెండు సార్లు వెళ్ళింది ఇప్పటికి పెద్ద ఆకులది మంచిగా చిన్న ఆకులది కూడా అలికినా నేను కొ కొంచెం స్థలం ఉన్నది మాకైతే ఆ స్థలంలో కొంచెం తోటకూర ఒక ప ఐద ఆరు చెట్లు వంకాయ చెట్లు పెట్టినాం
అ
మాకు పనసకాయ చెట్టు ఉన్నది ఫస్ట్ టైం మాకు పసకాయలు పడ్డాయి ఆ అవి కాయలు కొంచెం పెద్దగానాక కూర వండుకుంటే బాగుంటది
ఆ
పండిన తర్వాత అయితే మామిడి పండుతీరు టేస్టీగా తీయగా మంచిగా ఉంటాయి తిన్న ఎప్పుడన్నా మీరు
నేను ఎప్పుడు అసలు పనసక్కాయ చూసిన తప్ప వండుడు కాదు వాతవమే లే
అవునా అది కూర వేస్తే బాగుంటది మంచి ఉంటది కానీ అది మంచిగా చెయ్యాలి
హలో
హలో వినిపిస్తుంద వినిపిస్తుందా అండి ఆ దాన్ని కోసేటప్పుడే కొంచెం కష్టము పనసకాయ కొంచెం చేతులకి ఆయిల్ పెట్టుకొని ఆ అది కొంచెం కొంచెం తక్కువ బాగా మందం ఉంటది అన్నట్టు దానికి చేతులకి ఉన్నా కొడవలకి చాకు కాగానీది కొంచెం నూనె పెట్టుకొని దాన్ని మెల్లమెల్ల కోయ్యాలి కోస్తే కొంచెం చిన్న చిన్నగా ఇట్లా ఎళ్తాయి గిజెల్గా
అ
వాటిని కొంతసేపు ఉడకబెట్టి ఆ కుడుకపోడి కొంచెం గసాలా కొంచం ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెము టమాటా పేస్ట్ ధనియాలు అన్ని మసాలా గ్రేవీ వేసుకొని
హ
కుక్కర్ లో పెట్టుకోవాలి మంచి ఉంటది కూర చె పాతికి గాని పూరి గాని
హు
ఉ ఎప్పుడైనా ట్రై అయ్యండి మీరు కూడా
మీరు ఒకసారి వండి మాకు పంపిస్తే మేము ట్రై చేస్తాం
మాకా మాది చెట్టుకి వెళ్ళిన తర్వాత పెద్దగా అయిన తర్వాత అది కాయ మేము కడిస్తాం కదా అప్పుడు పంపిస్తా మీకు
సరే
పండు గాని కాయ కూడా పంపిస్తాము
కాయద్దు సారీ నాకు వండరాదు
ఎలా వండాలో చెప్తున్నా కదా ప్రాసెస్
కుదరకపోతే నాకు ఇంట్ల బబ్బలా అయితయి
ఓకే ఓకే అండిన తర్వాత మే మీకు పంపిస్తా
ఊ
ఆ ఇంకేం చేస్తాండ్రు మార్కెట్ కు వెళ్లిండ్రా మీరు
వెళ్ళలే ఇంకా వెళ్దామని అనుకుంటున్నా గాని మరి ఏమైతదో చూడాలి
ఈ రోజు వెళ్తారా రేపు వెళ్తారా
ఈ రోజే అనుకుంటన్నా
అవునా ఏం తీసుకస్తారు పా కూరగాయలా లేకపోతే షాపింగ్ కా
ఒక శారీ తీసుకురావాలనుకుంటన
అవునా ఏం చేస్తారు పోచమ నద్యాలు చేసిండ్రా మీరు
చేయలే
ఆ ఎప్పుడు చేస్తారండి
రేపన్నా ఎల్లుండన అనుకుంటన్న మరికేం
మంగళవారం అన్నా రేపు పన్న చెయ్యాలి సోమవారం ఎట్లా చేస్తామ్
అదే ఉత్తన్నగనీ మరి ఏమయితదో చూడాలి ఇగ
ఊ హూ హూ మన ఫ్రెండ్ వాళ్ల ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళట్లేదు ఏవైనా ఫ్రెష్గా కూరగాయలు తీసుకొద్దాము అది వాళ్ళది పల్లెటూరు కదా గ్రామం కదా
ఊ
బాగుంటాయి కూరగాయలు ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు గాని వంకాయలు గాని మనకిష్టమైన ఫ్రెష్గా తెంపుకొని తీసుకొని రావచ్చు ఇక రెండు రోజులైతే ఉగాది పండుగనే వస్తుంది పిల్లలు వస్తారు పిల్లలస్తే పనే తీరది చాలా పనులుంటయి మీరు ఏం చేస్తారు పోచమ నైద్యం చేస్తే ఏమేం చేస్తారు
ఇంగ గారలు బూరలు
ఊ
ఇగ పోచమ కాడికి ఉల్లిగడ్డ చితపను
ఊ చీరలు పెడతారా బట్టలు పెడుతున్నారా మీరు బట్టలు పెడతారా
ఆ బట్టలు ఒక సీర మీరు పెట్టరా హలో హలో హలో
బడ్
హలో
బట్ట పెడతా మీరు
సారీ వెడుతం ఒకటి మీరు పెట్టరా
అవునా
మీరు పెట్టరా
ఏం బెట్ట
పెడతవు ఎప్పుడైనా పేడత అందరు పెడతారు చాలా మంది పెడతారు
ఇగద మొక్కుకుంటారేమో మొక్కుకున్న వాళ్ళు పెడతారు కావచ్చు
ఉ ఏమోగానీ చాలా మంది పెడతారు కాలే సిమ్ములో పెట్టి చేస్తన్న సిమ్ లో పెట్టి చేస్తన్న ఇంకా కాలే
గ్యాస్ అయిపోయిందన్నారు కదా వచ్చిందా
వచ్చింది వచ్చింది వచ్చింది అంటే
గ్యాస్ స్టా స్టాక్ ఉన్నాయట నా గ్యాసులు
స్టాక్ లేవు ఈ రోజు బుక్ చేస్తే ట్వంటీ ఫైవ్ డేస్ పడుతదంట గ్యాసు
అవునా
కానీ దేవుడు దయ వల్ల నాకు బుక్ ఉ నాది బుక్ అయ్యింది కానీ అది ఎప్పుడు వత్తాదో తెలువదిగ
అవునా
నాకు బుక్ లేపోతే ఇచ్చిండు ఇక్కడ షాపు ఉన్నాది కదా కిరాణ మా ముందు